బాగుందా
బాగున్న అండి మీరు బాగున్నారా
ఊ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి బయట వాక్ చేస్తనా మీరు
అవునా నేను ఖాళీయే
అవునా తిన్నారా మరి మధ్యాహ్నం
లేదండి తినలే ఇక పడుకున్నా నిద్దరస్తుంది ఫుల్లు
అవునా
ఊ
అయితే మీకు మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉందా
అంటే నైటు నైటు పడుకోలేదు గా అందుకని పడుకున్నా
ఆహా మరి మీరు మధ్యాహ్నం పడుకుంటే మీకు నైట్ నిద్ర ఒస్తదా మీరు మధ్యాహ్నం పడుకుంటే మీకు నైట్ నిద్రోస్తదా
ఆ అంటే నైట్ నిద్ర రాదు టైంకి రాద్లే
ఆహా మరి ఏం చేశారండి అంత నైటు మరి ఫోన్ చూసుకుంటుంటారా అంటే గేమ్స్ మూవీస్
ఆ అంతే రీల్స్ చూసుకుంటూ ఉంటా తిన్నారా మరి మీరు మధ్యాహ్నం
ఆ తిన్నామండి
అవునా
హ్మ్
ఇంకా అండి
ఇంకా చెప్పాలండి
హ్మ్ ఏం చెప్పాలి మీ సైడ్ ఎట్లుంది వెదర్
మా సైడ్ వెదర్ ఇయ్యాలా చాలా బాగుందండి అంటే పోదునుంచి కొంచెం ఎండ కొట్టింది ఆ తర్వాత మంచి చల్లబడ్డది అనమాట వెదర్ ఇక్కడ
అవునా వర్షం పడట్లేదా మళ్ళీ
వర్షం పడట్లేదండి నైట్ పడ్డధనది మమ్మీ వర్షం మరి
మ్మ్ హు
డాడీ కూడా చెప్పారు అంటే నేనిక నేను పడుకోనుండి నేను పడుకుంటే నాకు తొందరగా అసృహరాదన్నమాట
అయ్యో నాకు ఎట్లా అంటే ఇప్పుడు ఆకలి ఇప్పుడు అకలైతుంది నిద్ర వస్తుందంటే ఫస్ట్ నిద్రపోవాలి ఆక్కలి కాదు
అవునా
హ్మ్
మ్మ్ హూ
ఇంకా పడుకుంటే మంచాగా లేవచ్చు కానీ తింటే మళ్ళీ నిద్రపోతది
ఆహా
అందుకని నేను ఫస్ట్ పడుకుంటా మీకు
నేను ఎప్పుడైనా అంతే నాకు అంటే తొందరగా నేను మధ్యాహ్నం నిద్ర పోను ఎప్పుడైనా టైర్డ్ అనిపిస్తే లేపో తే ఏమన్నా మూవీ చూస్తూ నాకు నిద్రోస్తే పడుకుంటా అంతే
అవునా ఓకే ఇంకా మరీ మీ హాబీస్ ఏమన్నా ఉన్నాయా
నా హాబీస్ ఏమున్నాయండి రీడింగ్ రైటింగ్ గేమ్స్ మ్యూజిక్
ఓహో గేమ్స్ ఆడతరా మీరు
హ్మ్ ఆడతా అండి
అవునా ఏం గేమ్స్ ఆడతరు
అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అంతకు ముందు ఔట్డోర్ గేమ్స్ ఆడేది ఇండోర్ గేమ్స్ కూడా ఆడేది ఇప్పుడు ఇంకా అది అంటే ఒక ఏజ్ వచ్చే వరకు అది లిమిట్ ఉంటది కదా ఆడడానికి నాకు
ఆ అవునవును అంటే దాంట్లో ఏముంది మనం అది ఒక ఏజ్ అంటే షటిల్ ఆడుకోవచ్చు క్యారమ్ ఆడుకోవచ్చు
కానీ ఆడడానికి పర్సన్స్ ఉండాలి కదా అండి మనకు అంత టైం ఉంటది కానీ వాళ్ళు కూడా మన కోసం అంత టైం పెట్టాలి కదా ఆడ్డానికి
ఉం ఇగ ఆన్లైలో అంటే ఉంటయిలీ క్యారంమ్ ఉంటది లూడో ఉంటది
ఉం
బాగుంటాయి గెమ్స్
ఉం
మీరు ఆడ్తరా లూడో క్యారమ్ ఇవి
ఆ లూడో క్యారమ్ ఆడేదండి ఒకప్పుడు క్యారమ్ ఆడి చాలా ఇయర్స్ అయింది లూడో అయితే నేను జనరల్గా కూడా ఆడత అప్పుడప్పుడు కంప్యూటర్తో ఆడ్తాను అనమాట అంటే మన ఫోన్ ఉంటది కద రోబర్ట్ ఉంటది కదా దాంతో పాటు ఆడు
అవును అవును ఆహా
ఆ అవునండి మరి మీరు ఎలా ఆడతరు
నేను కూడ రోబోట్తోనే ఆడతాను కానీ రోబోట్ ఓడిపోతాది నేను గలుస్తా
అవునా
ఊమ్
ఇంకా అండి మరి అలా ఏం చేసారు అలా డే మొత్తం
ఈ రోజు డేనా ఏముంది మార్నింగ్ఇగ మమ్మీ తొందరగ లేపేశింది నాకు వర్క్ అని ఏం కాదు కనీ అంటే షాప్ కెళ్ళాళ్ళి ఎట్లా మా అంటే ఇంట్లో బాయ్స్ లేరు గర్ల్స్ ఏ ముగ్గురం
అవునా
ఇగ అట్లనే ఇగ మేం బలి ఇగ ఇంట్లో బయటి కెళ్ళడం అట్లా బయటికి ఎళ్ళి ఏమన్న తేవడం గాని ఉంది కానీ అట్లే ఇస్తాం
ఐతె మీరు బయటకి ఎళ్తరా అండి ఇక్కడనా అంటే మీ సిస్టర్స్తో పిక్నిక్ టూర్ చిన్నగా ఎట్ల ఏమన్న ఔటింగ్
ఆ అట్లా ఆ బయిటికంటే జస్ట్ మరి పిక్నిక్ అవి కాదు అ ఇట్లా నార్మల్గా అంటే ఇట్ల ఎళ్త కదా బైటికి నార్మల్గ షాపిింగ్కి అలా వెళ్తగా అట్ల
ఆహా
అంతే ఉం ఇంగ ఎల్లమండి పిక్నిక్స్ అంటే ఇంతవరకు పోలేద్లే ఇస్ ఇ పార్క్ కట్టుకొని
ఉంహుం అంటే మీరున్న సరౌండింగ్స్లో పార్క్ ఉందా
ఉంది ఉంది చిన్న పార్క్ ఉంది ఉం
అయితే మరి మీ సిస్టర్స్ ఏం చేస్తుంటరండి
సిస్టర్స్ ఆ పెద్దక్క ఆ స్టడీ చేస్తుంది పీజీ చేస్తుంది
అవునా
చిన్నామే జాబ్ చేస్తుంది
ఒకే మరి మీరేం చేస్తుంటారు
నేను నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నా ఫైనల్ ఇయర్ ఇప్పుడు
ఓ నైస్ ఏ గ్రూప్ అండి
నేను డేటా సైన్స్
డాటా సైన్స్ ఓకే ఇప్పుడు మంచి స్కోప్ మీద ఉంది ఆ సబ్జెక్ట్
మ్మ్ గదే
జాబ్స్ కూడా బావున్నాయంట దాని మీద అంటే డేటా ఎంట్రీ జాబ్స్ సిస్టమ్ డేటా అనాసిస్ డాటారీ సర్చ
మ్మ్ అవును
ఇంకా అండి మరి మరి ఎగ్జామ్స్ అయిపోయయా మీవి
అయిపోయినాయి ఎగ్జామ్స్ మకు అయిపోయి కూడా ఫోర్ మంత్ దగ్గరవుతుంది
మ్ మరిేం చేసినారండి హాలిడేసో ఇప్పుడు
పుల్ బోరింగ్ ఇంట్లో అయితే
ఆ ఎన్ని మంత్స్ అయింది మీకు హాలీడేస్ ఇచ్చి
మంత్స్ అంటే ఈ మంత్ ఫోర్ కే ఎగ్జామ్ ఉండే
మ్
ఉ మళ్ళీ మా కాగాస్లోప అయితాయి మ్మ్ మీకు
మాకు యాక్చువల్గా ఎగ్జామ్స్ అయిపోయినా టూ వీక్స్ కాలజ్ స్టార్ట్ అయిందండి
మ్ హు
ఆ అంటే మార్చ్ లెవెంత్ దే అయిపోయినాయి ఎగ్జామ్స్ మార్చి ట్వంటీ ఫోర్త్ కి స్టార్ట్ అయినాయి ఎగ్జామ్ మ మో కాలేజెస్ అయితే ఇప్పుడు మా ఫెస్టివల్ ఉందన్నమాట రంజాన్ ఫెస్టివల్ సో నేను అలా ఎళ్ళలేదు ఆ తర్వాత మళ్ళీ పెళ్ళిలు ఈవెంట్ ఫంక్షన్స్ అని అట్లా టూ మంత్స్ నేన్ కాాలజ్కి పోలే ఒకే ఓ ఇప్పుడు ఎళ్తావ్ ఇక ఈ వీక్
మ్ హు
ఆ
అంటే హాస్టల్ కి కదా అంటే వ షాపింగ్ అట్లా చేసేరా
అర్థం కాలండి
అంటే దానాయ్ ఇట్లే హాస్టల్ కేళ్ళి సామాన్ ఇసుకుంటురు కదా
ఆ
ఏ మా
మ్ షాపిన్గ్ అం టే ఏం లేదండి నేను ఏం తీసుకెళ్తుాన్నా మహా అంటే అంటే బట్టలు సోపు పేస్ట్ ఆయిల్స్ అంతే అంటే మాకు హాస్టల్లో ఫుడ్ ప్రొవైడ్ చేసార్ లెండి పెద్దగా అవసరమే ఉండదు ఇది సోపు షాంపూ సాయిల్స్ అవే నావసరం ఉంటాయి ఇంకా మా బుక్స్ మ్
మ్ హు అట్లే ఇస్తారా
ఆ ప్రైవేట్ హాస్టల్ లో అది
మ్ హు ఆ ప్రైవేటయితే మనకే ఉంటయిలేే అన్ని
మ్ కాపోతే ఏదంటే మన సామ తెచ్చు కోవాలి షో సోప్స్ షాంపూస్ ఆయిల్స్ ఫేస్ క్రీమ్స్ అనేసి అవి ఏవి మనం తెచ్చుకోవాలి
ఆ అవును
ఈ
ఇంకా
ఇంక చెప్పాలండి
మ్ అంటే మీకు స్టడీ మీద ఇంట్రెస్ట్ బావుందనుకుంట
నాకు చాలా అంటడు అసలు కాలేజ్ జాన్ చేయాలంటే చాలా ఇష్టం నాకు
ఈ ఆహ హా అంటే ఆహా అంటే మీకు ఇంట్రెస్ట్ దానిమీద ఉందా
ఆ నాకు స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి అది కాకుండా ఏంటంటే మమ్మీ చాలా ఇష్టం మా డాడీ మమ్మీ చాలా ఇష్టముండే చదు కునే వాళ్లంటే వాళ్ళకి ఎలా అంటే మేము మంచిగా చదువుకోని సెటిల్ అవ్వాలి మంచి జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళ కోరిక అన్నమాట సో నాక్కూడా వాళ్ళ డ్రీమ్ నెరవేర్చేయాలని నేను
అవునా ఓకే
ఉమ్ ఇంకా ఏంటి అంటే మరి ఇంకేంటి విశేషాలు మరి
ఉమ్మ్ ఏంటండి ఇంకా నా ఇంకేం చెప్పాలంటే ఇంకా మీకు అంటే ఏం లేవా ఫేవరెట్ అని ఫుడ్ ఇట్లా
నాకు వచ్చేసి నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ అయితే అన్ని తింటానండి ఏది కాదు అది కాదని కాదు ప్రతి ఒక్కటి తింటా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హోమ్ మేడ్ ఫుడ్స్ ఉంటే మా మమ్మీ ఏం చేస్తే అది తింటాను
అ అవునా మ్మ్ఉమ్మ్ ఫాస్ట్ఫుడ్ ఉంటరా మీరు
నేను ఫాస్ట్ ఫుడ్ తింటాను అండి
అంటే బయటనుండి తెచూకుంటావ
బయట నుంచి ఆ తెచ్చుకుంటాం అప్పుడప్పుడు
ఆహా
ఆ
ఆహా అట్ బయట్ బయట ఐటమ్ నాకంటే ఇట్లా నాకు మంచిగా మస్ ఇష్టం
ఆ అవునా ఒకరెటే మా డాడి కోప్పడుతుండే మాట బయట ఫుడ్స్ తినొద్దు హెల్త్ ఇష్యూస్ అయితాయి అక్కడ బటి కెమికల్స్ అవి ఇవ్వి అంటారు మా డాడీ ఆ నేనంట డైలీ తినం కదా డాడీ ఎప్పుడన్నా ఒకసారి తింటాం కదా అంటే అలా కూడా తినద్దురా నువ్వు పెద్ద దానివి ఎట్లుండాలి నువ్వు మంచి చదుకునే దానివి నువ్వే చెప్పాలి ఇం క మాకు ఫుడ్ గురించి నువ్వలా తింటే ఎలా అని మా డాడీ అంటారు
అవునవును ఆ డా మా డాడీ కూన అట్లే తెలుసా అది తినకు ఇది తిన కు అంటారు ఊకూకే
అంటే ఏంటిదంటే వాళ్ళప్పుడు కల్తీ ఫుడ్ అప్పుడు ఏం లేకుండే కదా మంచిగా ఆర్గానిక్ ఫుడ్ ఉండే అనమాట హెల్తీ ఫుడ్ ఇప్పుడంతా కల్తీ అయిపోయింది కదా సో అలా వాళ్ళ భయం
ఉమ్మ్ ఆ అవునులే అది కూడా కరెక్టే
ఉమ్మ్
మొత్తం కెమికలే కలుపుతుర్రుగా అంతా
ఏం లేదండి అయితే మొన్న రీసెర్చ్ ఎట్లా ఏమందంటే ఆ ఎయిటీ పర్సెంట్ ఇంటి ఫుడ్ తింటే బ ఇంక ట్వంటీ పర్సెంట్ మాత్రం మనం బయట తినాలంట అట్లయితేనే హె ల్త్ బాగుంటాదంట మనకు
అవునవును అట్లాంటిదే
తే మనం అట్లా ఫుడ్ కొంచం ఆ తినడం ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ మన హెల్త్‌కి
అదే నేనయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా ఎప్పుడన్.
ఓ వెరీ నైస్ అండి థ్యాంక్ యూ అండి ఇంత టైమ్ నాకు ఇచ్చినందుకు.
ఓకే అండి సరే బాయ్ అండి.
ఆ బాయ్ అండి.